హలో
చేయట్లేదు బాగున్నావా
బాన్న నువ్వు బాన్నావా
ఆ నేను బామ్మ
టిఫిన్లైనయా
అయినవి
హు భోజనాలు
ఇంకా భోజనాల వరకు వెళ్ళలేదు
ఉహు ఏం టిఫిన్లు చేసారు
ఇవాళ మా టిఫన్ ఏం టిఫను ఇడ్లీ మీది
మాది పరోట
పరోటా నా ఉహు పరోట అ ఏం పిండితో చేస్తారు మైదా పిండా గోధుమ
ఏమా తెలియదు నాకు
బయట తెచ్చుకున్నారా
ఆహ
ఉహు హు ఇంకా మరిఎం ఫోన్ చెయ్యట్లేదదు బిజీగా ఉన్నావా
హు నువ్వు కూడా చేయట్లేదు
ఆ నేను కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ గా పెళ్ళిళ్ళు ఉన్నాయి చుట్టాలయి అందుకని అని బిజీగా ఉన్నాను
ఉహు షాపింగ్ అయి యి చేస్తున్నారా
ఆ షాపింగ్లు ఇంకా ఫంక్షన్లు ఉంటాయిగా చిన్న చిన్నవి హల్దీలు సంగీతాన్ని ఆ ఫంక్ష లాలో బిజీగా ఉన్నాం అన్నమాట హు మీకేమి తగలేదా ఫంక్షన్స్
ఉహు లేదు
ఉహు
హు ఇప్పుడు ఫంక్షన్స్ ఇటు కూడా బాగా చేస్తున్నారుగా పెళ్లి ఫంక్షన్ కా చెప్పు ఇప్పుడు ఇటువైపు కూడా ఫంక్షన్స్ బాగా చేస్తున్నారు
ఉహు
హు అన్ని ఫంక్షన్లో చేస్తున్నారు ఇంకా షాపింగ్ వెల్లి బట్టలు అయి అన్ని కొనుక్కున్నాను
అవునవును
ఊ ఎగ్జామ్స్ అయిపోయినాయా మీకు ఇక్కడే మా ఊరిలోనే
అన్నీ ఒక చోట దొరుకుతాయా
మా ఊర్లో కూడా మాల్స్ ఉన్నాయిగా ఇంకా అక్కడ కొనుక్కుంటా
ఉహు
హు
మల్స్ కాదు మల్ల్స్
ఏదో ఒకటి
ఉహు
హు ఇంకా ఏంది మరి ఇవాళ్ళ కాలేజ్ లేదా
ఊ ఉంది
అయిపోయినయా ఆ
ఆ అయిపోయింది
ఉహు
అడ్ మరీ ఎగ్జామ్స్ అయ క ఫ్రెండ్స్ తో హోటల్కి వెళ్ళడం సినిమాకెళ్ళడం ఏమి లేదా
లేదమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం
ఆహో దగ్గరేనా మీ అమ్మమ్మగారు వూరు
దూరమే రెండు రోజులు పట్టింది ట్రెైన్ లో
బర ఏప్పుడయిన్ రిజర్వేషన్ చేయించుకుంటారా
లేదు జెనరల్ అయిపోదాం
జనరల్ ఐపోతా జనన్
స్టార్టింగ్ మా ఊర్లానే ట్రైన్
ఓహో ట్రైన్లో మరి ఫుడ్ అది ఎట్లాగా వండుకని తీసుక వెళ్తారా ఆహా సమోసాలు తింటారా
హు
రెండు రోజులు ఉంటారుగా లంచ్ అయి తీసుకెల్రా
లంచ్ కూడా వచ్చిద్దిగా అమ్మడానికి
ఓకే అవి బాగోవేమో కదా ట్రైన్లో వచ్చే వండుకని తీసుకెలరా
లేదు చెడిపోతాయని
ఆహో ఉ ఎందు ఒకవారం ఉంటారా నెల రోజులు ఉంటారా
సెలవులయ్యేదాకుంటామ్
భూస్థాలాలన్నీ అక్కడే ఉంటాయా
ఆ
సిటీ ఆ పల్లెటూరు
పల్ెటూరు
కలిటరా
అ
ఇల అయితే ఇంకా చల్లగా ఉంటది
ఏ
పల్లెటూరులో ఇంకేం చల్లగా ఉంటది చెట్లు ఉంటాయి కదా
ఆ అవును
అంతే మరి హోలీ చేసుకున్నారా మీరు
ఆ చేసుకున్నాం
రంగులన్నీ బా చలు కొన్ని ఎంజా చేసారా
ఆ
అహ మా
మీరు చేసుకున్నారా హోలీ
మేము చేసుకున్నాం బాగా చేసుకున్నాం బగా చాలా నీళ్లతో ఆడాను
హ
అన్ని ఆర్గానిక్ కలర్స్ వేసుకున్నా
హ
పింపుల్ కలర్స్ వాగుదు హలో
ఆ చెప్పండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఉ
ఇంకా అమ్మయి
ఏ ఉంది ఏం లేదు
ఇంకా మేము ఊరు వెళ్తే అక్కడ క్రికెట్ ఆడుకుంటారా
ఫ్రెండ్స్ అందరు వస్తే ఆడతారు లేకపోతే ఆడ
ఆ
టిఫిన్లు అయినాయి ఆ
ఐపోయి
ఏ ఏన్ సినిమా అమామిీ సినిమా సినిమాలు మా ప్రయాణనికి వచ్చింది
అంటే ఊర వెళ్తున్నావుట
ఆ విలేజ్ లో సినిమా హాలు ఎక్కంటాయి
కొంచెం పక్కన టౌన్లా ఉంటాయి కదా
పాకాన టౌన్లు ఏం లేవు
లేవా మొత్తం అన్నీ పొలా కనా అయ్యా అయ్యో
కేబుల్ టీవీలు కూడా లేవు బ్లాక్ అండ్ వైట్ టీవీలే
అయ్యో అయ్యో మరి టైం పాస్ అలా అక్కడ
ఇక్కడ అందరుూ ఉంటారు అందరితో మాట్లాడుకుంటా అంటడ
ఓ ఊర్ లోపలి తిరగుత ఉండడు మనా
హ
హ
కాశేపు చె ఆ చెట్టకి కూచోని కాశేపు ఈ చెట్టకి కూచోని ఉండవ
ఉహు హూ చెట్ల క్రమా చ బాగా ఇలో రంజాన్ పండగ దావిడ మొదలైంది ఇప్పుడే మా సందులు అన్ని లైటింగ్ వేస్ వస్తారు హాలీమ్ షాప్స్ పెట్టారు ఈ నెలోనే కదా నువ్వు తిన్నావా హలిము టేస్ట్ చేస్తావా ఎప్పుడైనా మ్మ్ హలీం ఫ్లలూడ ఇంకా బాగా చేస్తారు ఇక్కడ రంజాన్ సందులు అన్నీ లైటింగులు పెడతారు
అవునవును
మ్మ్ మ్మ్ చట్టాలుందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు అందరూ కలిసి చేసుకున్నాంని అందరం పండుగ రోజ అందరు కలిసి నమాజ్ కళ్తారు
అవునవును
మ్మ్ బాగుంటుంది పందగా హడావిడి తినేసి వెళ్తారు
మ్మ్ ఓహో
మ్మ్ మ్మ్ ఇంకా మ్మ్ మీ ఊర్లో విశేషాలు
ఏంది మా ఊర్లో అంతా మామూలు లే
మ్మ్ మీ ఊర్లో అలా చేసే ప్లేసులు ఉన్నాయా
ఆ
మీ ఊర్లో చూసే దానికి ప్లేస్లు ఏమేం ఉన్నాయి
పల్లెటూరులో ఏం ఉంటాయి పొలాలు తప్ప
టెంపుల్స్ ఉంటాయి కదా
టెంపుల్ ఉంటాయి ఒక నాలుగు టెంపుల్ అన్ని ఊళ్ళల్లో ఉంటాయి
ఓహో మీ ఊర్లో ఏం లేవా ఫేమస్ ఇవి
ఫేమస్ వి అన్ని చోట్ల ఉంటాయి అని టెంపుల్స్ ఉంటాయి మి ఊర్లో
ఉమ్
టెంపుల్స్ అంటే మాములు టెంపుల్స్ ఉంటాయి ఫేమస్యి అంటే ఏం ఉంటాయి ఫేమస్ అంటే పెద్ద పెద్ద టెంపుల్ పెద్ద పెద్ద టెంపుల్ పల్లెటూర్లో ఎక్కడ ఉంటయి
ఉమ్ ఇంకా
మీ ఊర్లో ఏమన్నా ఉన్నాయా ఏంటి చూడటానికి
మా ఊర్లో కూడా నార్మల్ ఏ ప్రతి ఊర్లో ఏం ఉంటాయో అవే ఉంటాయి
ఉహూ టూరిస్ట్ ప్లేస్ లు ఏం అయినా ఉంటాయా
టూరిస్ట్ ప్లేసులంటే ఏం లేవు ఒక రివర్ ఉంటది ఆ రివర్ చూడడానికి వస్తారు అంతే నార్మల్ గా ఉమ్
మీరు వెళ్తా ఉంటారా రివర్ దగ్గరికి
ఆ వెళ్తాంగా సండే సండే వెళ్తాం మేము
ఉహూ
వెళ్ళి కాసేపు కూర్చుంటే ఫ్రెష్ ఎయిర్ వస్తాది ఉమ్ చాలా మంది వస్తారు ఫ్యామిలీస్
ఉహూ మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళొస్తా ఉంటారా
ఆ అవును
ఉహూ
ఉమ్
వెళ్ళి ఈత కొడతారా
ఈత కొట్టం వెళ్ళి కూర్చుంటాం అంటే గట్టు మీద
ఉహూ మంచిదే ఎందుకుఈత రాదా మీకు ఆ వచ్చు
ఈత వచ్చా నీకు
ఆ సముద్రంలో కూడా ఈదుతాను
అబ్బా
ఉమ్ కష్టాల సముద్రంలో ఆల్రెడి ఈదుతున్నాను
అయ్యయ్యో అప్పుడే లేదు లేదు బాగా లేదు మునక్కుండా పైకి తేలేలాగా ఈది
ఇంకేం చేస్తనారు
ఇంకేమి చేయట్లేదు వంట చేసాను మా అమ్మాయికి బాక్స్ పెట్ లంచ్ బాక్స్ ఉమ్
వెళ్ళారా కాలేజ్ కి మీ అమ్మాయి
ఆ వెళ్ళారు ఉమ్
సరే మరి అయితే ఉంటాను
ఉమ్ సరే సరే
ఉమ్ సరే